అ
హలో
ఆ వినిపిచ్చిందా
ఏమ్ ఇనిపించడం మాట్లాడవే సైలెంట్ గా ఉన్నావ్
సైలెంట్ గా ఉన్నానా నేను హలో అంటే నువ్వేంటి అరగంటకి హలో ఆ నవ్వక్
నేను అరగంటకి అన్నాన ఫోన్ లిఫ్ట్ చేసిన ఎంటనే హలో హలో అని టూ టైమ్స్ అన్నాను
బానేఉంది కరెక్ట్గా ఏంటి నువ్వు ఫోన్ జేయమన్నవ్ మా డాడి వెంటనే క కాల్ చేసాడమ్మా పోన్ లేంచే ఆ..
ఏంటి ఇంకా చెయ్యట్లే ఇంకా చెయ్యట్లే పొడుకుంద తింటుందా అనుకున్నాను
మ్మ్ హు తినేసాను రాస్కుంటున్నాను ఇంక
మ్ ఒకటేపని నీకు భలే పని ఉంది ఈ రోజంతా నేను ఇంకా బాబోయ్ ఫోన్లో ఏం జూసాను అని మాత్రం అడక్కు ఏదో అలా సూత కూర్చున్న ఏం చూసానో నాకే తెలీదు
మ్మ్
ఆ అందే కాదు స్టార్ మూవీ పెట్టవూ కాదే స్టార్ మూవీ లింకెట్టవ్ కదా అందులో ఒక అమ్మాయి ఉంది జూడు హీరోయిను లాఫు ఆ అమ్మాయేనా కాబ్ కార్ లో కూర్చొని ఫైటింగ్ జేసీయి తెగవత్నాయ్ అది అందులో సీనేనా
కాదు ఇందులోది కాదు ఇది వేరేది అది వేరేది
నమ్మించి మోస పోయిన్ననవ్
అ అమ్మాయిది ఇంకో సినిమా తుంబా పేరు మూవీ రూల్స్ లో మొన్నడదాకా కనిపించింది కాని నేనే జూడలేదు
ఉందా నాకు తెలిలేదే అది ఉందాన ఇంగో ఆ ఎప్పుడుమ్ ఇప్పుడు ఎమ్టిఎస్ ఎగ్జామ్ ఏ జూలైలోనే తీత్తే ఆడు నోటిఫికేషన్ ఈ జులై లోనే తీత్తే ఎంటిఎస్ ఎగ్జాము ఈ డిసెంబర్ లో ఉంటదంట
మ్ హు
ప్రిపరేషన్ ఏమన్నా స్టార్ట్ చేద్దా
ఆ మొదలెట్టు ఆ బుక్కులన్ని ఎక్కడ పెట్టావో అయన్నీ ఎతుకు ఓ తెగ రాసేసావ్ గద
అయి నాకు కూడా అర్ధ గావే తెగ రాసాన తెగ రాశాన అవి నాకు కూడ అర్ధంగావు అంటున్నాను ఇప్పుడు ఇంగ బాబోయ్ పేపర్స్ మీద పేపర్స్ ఏం ఏం వినేసి వీడియోస్ ఏం రాశానో నాకే తెలిదే తెగ రా రాసేసిందా అప్పట్లో ఆ ఎడుకేషన్ వేర్లే ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి
రెండు మెటీరియల్ ఇచ్చి చదివి రాసేమంటే రాసేత్తాను గాని ఇక ఏంటి నువ్వు అంటావ్ చూడు ఏంటది ఆ రింగ్స్ ఎలిగలం వనికరుక్షులమ్ టిలైన్ ఏ తెలీదే బాబు మళ్ళీ ఆ లింక్లులెట్టి అందులో చూడ మంటావు కదా
కాదు కర్కిలాం వీటే అంటే రేస్యుమే
రేజ్యూమే కాదు అదేన్న నువ్వు నువ్వు ఎవరేవరు ఎవరేవరు ఏంటది ఆ ఇన్ ఏంటది టెలిగ్రామ్లో
జనింగ్
ఆ అర్ధమాటిక్ రీజనింగ్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఆర్ మినిస్టర్ వచ్చారు చెప్పు అడుగుతారు కదా అయ కరంటే సారు అవునే బాబు కరెంట్ అఫైర్ ను తీసుకెళ్ళి కరికులం వీటీలు చేసేసరు అయ్యో
ఈజయమే రెస్యుమే చెప్తుంది ఏంటనుకుంటున్నాను
నేను నేత అనేటప్పుడు నాకు డౌట్ వచ్చింది అదేమో గుర్తు రాలేదా అ ఇదనేసాను నేను
బానే ఉంది
ఆ కరెంట్ అఫైర్స్ మాములుగా మెటీరియల్ ఇచ్చి చదుకోమంటే చదువుకుంటాం కానీ అయ్య బాబోయు జమనందవుదు
విధంగా నాకు చిరాగ్ వచ్చింది కానీ అమ్మాయి ఉంది కదా మనతో పాటు ప్రిపేర్ అయిన అమ్మాయి ఒప్పుడు బుక్స్ ఇవ్వలేదని తెగ ప్రిపేర్ అయిపోతానంటుంది అది మెటీరియల్ కొనుక్కుందా చక్కగాను దానిలాగన్నా కొనుక్కున్నాం కదా అనిపించిందా అంటే మనకేమో బిట్స్ వైస్ నాకు ఇచ్చింది కదా ఇది బిట్స్ వైస్ వుంది బుక్ అదయితే స్టోరీస్ లా ఉంది మొత్తం హిస్టరీ గురించి ఉంటాయి కదా అ కథల కథల కింద ఉన్నాయి అనమాట ఇప్పుడు నాకు మొత్తం అ అంతా మొత్తం మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయినట్ ఉంటది
ఉం
స్టార్ట్ చేత్తే మళ్ళీ ఫస్ట్ క్లాస్ లో ఏ ఏ బి సి డి అని చదువుతున్నట్టు ఉంటయి
ఉం చాలా రోజులు అని పించి
నిజంగా చిరాగు వచ్చింది కొంచెం అక్క నాకు ఏంటంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినేలా మాట్లాడింది
ఉం
అందులోనూ ఒకటి మా అక్క అంటాను కదా అంతసేపును ఆ స్కూల్ లో జాయిన్ అయిందంటమ్మా
స్కూల్ లో టీచర్గా జాయిన్ అయిందా ఏంటి
అవును అంత ముందు చేసిదే మానేసింది అంటే త్రీ మంత్స్ ఎన్ని మంత్స్ చేసినట్టుంది త్రీ మంత్స్ టూ మంత్స్ మానేసింది తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంకా ఇంట్లో ఉండటం బోరు కొట్టేతుంది పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను ఏదేదో అయిపోతుందో నాకు ఇంట్లో ఉంటే అని చెప్పి మళ్ళీ పాత స్కూ లోనే జాయిన్ అవ్వడానికి ఇళ్లు అడిగాను ఫ్రీగా ఉన్ అవర్స్ ఖాళీ పీరియడ్స్ ఉంటాయి కదా చి పిరిడ్స్
అదే అప్పుడు అలాగేఅనే వాళ్ళు హా
ఆహ అందులో ఏస్తున్నారంట స్టూడెంట్స్ని చూడ్డానికి ఎళ్తుందంట ఇంక అంటే బాగా ఎల్కెజి యూకేజి
చ్చు
ఆ స్టాండెడ్ వాళ్ళని చూస్ కుంటదు ఓన్లీ ఏబిసిడీ అవి చెప్పడాలే నీకు కూడా అడగనా నువ్వు కూడా చే వస్తావ అంటన్న బాబో నా వాళ్ళగాదక్క అనింది శాలరీ ఎంత ఇస్తారంటే ఐదు వేలు ఇస్తారేమో ఏమో శాలరీ గురించి ఏం చెప్పలేదు స్కూల్లు ఇప్పుడే స్టార్ట్ అయినాయి గదా అంటుంది
హ్ ఉహ ఎక్కడా మీరు ఉండే దగ్గరేనా నీకు దగ్గర అవుతారా
ఇటు ఎక్కడో ఇదేదో స్కూల్ అంత ముంచేసింది లలిత అనుకుంటా లలిత స్కూల్ అనుకుంటా లలిత పూర్ణోదయా స్కూల్లంట ఇటు సైడు
ఆ
ఆ రెండిట్లో ఏదో నాకు కరెక్ట్ గా దెలీదు
ఆహ
ఊ దే నేను ఇక్కడే ఉన్నాను మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నానంటుంది బాబోయ్ ఇప్పుడు సడన్గా ఇంటికొచ్చేత్తే ఈ పుస్తకాలు అన్ని కనబడిపోతాయ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాను ఇప్పుడు నువ్వు రాసుకుంటున్నావ్ నాకు ఇవ్వట్లేదంటుందీ అప్పుడే అనుకున్నాను రావట్లేదులే నేను ఎళ్ళిపోతున్నాను అంది అమ్మా సరే అనుకున్నాను
ఊ వామ్మ మధ్యానం అన్నదని చెప్పాను కదా జాబ్ ఏమన్నా చూసుకోని ఇదే అందే టీచర్ జాబ్ ఏమన్నా చూసుకోవచ్చు కదా అలా అంటుంది
మనగి ఎవరేత్తారు మమ్మీ అనభయ్
హా హా
హ
అయ్యో ముందే డేండాల్ చెప్పాలంటే ఆళ్ళ ముందు కంట్రోల్ జేయాల్ల చిన్నపిల్లలని మనకేమో రాదు
ఫస్టు మనం మాట్లాడాలి కదా
ఆ మాట్లాడాలి కానీ ఏంటి మాన్న చిన్నళ్ళు అయితే నేను బానే మాట్లాడతాను నేన్ పె పెద్దోల్లతో మాట్లాల్లేను గానీ చిన్నోళ్ళతో ఏంటి బానే మాట్లాడేత్తను
అయిన బయమనే చిన్నప్పుడిగ చిన్నపిల్లలా ఇప్పుడు ఏదో టీచర్ లాట ఆడం గాని ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే కష్టమే నీకు మ్యాక్సొచ్చు కదా మ్యా సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళొచ్చు కదే అంటది అడుగుతా నెల్లు ఎం ఎంతో ఎంతో అందమ్మా ఆ తొమ్మిది వేలు అంతో ఇత్తారంట ఎల్లు అంటుంది
ఆ
ఆ నా కొద్దులే అన్నాను
నేను మాక్స్ అస్సలు చెప్పలేను అమ్మే చెప్తాను కానీ
ఇంగ్లీషు సబ్జెక్ట్ తీసుకో నువ్వు
ఆ అవును
ఆ అందే ఇంకేదన్నా ఎత్తుకోవాలి ఏంట అ ఏ మర్ధమొతలేదా అంగ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఇందులోనే జస్ట్ డైలా అంట అందులో సర్చ్ చేమని చెప్పింది మ సరెలే హ్యాండ్ రైటింగ్ జాబ్ కొతే ఇయ్యో రెండు నెంబర్లు కొట్టిన అయ్ అన్ని ఫ్రాడ్లు ఫేగో ఏంటో తెలీదు సాయంత్రం నేను ఆ స్కర్ట్స్ స్టిచ్ చేత్తనన్ మమ్మీ యి
ఉ
చేస్తాంటే ఫోన్ వచ్చింది. అది కూడా ఎక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కడ నుంచి వచ్చేస్తుంది ఫోన్ హలో హలో హలో అంటున్నారు. ఫోన్ లిఫ్ చేసేసి వదిలేశాను నేను.
ఆ
తర్వాత ఇంకోసారి కాల్ చేసారు. అసలు చేయలేదు ఇంకా. వాట్సాప్ లో పెట్టాను కదా. అందులో రిప్లై ఇవ్వచ్చు కదా. ఊక పెద్ద ఎంత కాల్స్ చేసేస్తన్నారు చిరాగ్గా
ఆహా
హా అయింది ఎందుగా అనవసరంగా పిచ్చిదాని లాగా ఎందుకు అలా పెట్టేసాను. అవన్నీ ఫేక్ అని తెలుసు కదా. మళ్ళీ ఎందుకు వచ్చని ఈ లైన్ లో అస అసలు ఇంక రాకూడదు అని చెప్పి చిరాకు వచ్చేసి వచ్చేసాను మళ్ళీ ఎనక్కి.
ఆ మనం చూసిన అన్న అలాగే వత్తాయ్ మళ్ళీ నేను నౌకరీ ఏంటి అదేదో కాజిటివ్ ఉంటా అవు అ అందులో ఏంటి మాములుగా చిన్న చిన్న ఏమన్నా కంటెంట్స్ ఏమన్నా చేస్తే అదే మాములుగా రాత్తే వాళ్ళు ఏమన్నా అలాగా చెప్పాడు ఇన్స్ట చలో
కంటెంట్ రైటింగ్
ఆ కంటెంట్ రైటింగ్ లాగా అలా రాసుకోవచ్చు మీర్ ఈ యాప్ లో అని చెప్పి ఆ యాప్ అందులోకి ఏంటి గూగుల్ దాంట్లో సర్చ్ చేసి అందులోకి వెళ్ళి ఇంటి లాగిన్ అయ్యాను. అయితే అదేం చేసింది. కొనుక్కోవాలంట ఆ కంటెంట్ క్రిన్ కొనుక్కోవాలంట మనం కొనుక్కుంటే ఏంటి మనం కొనుక్కోని మనం చేసుకుంటే వాళ్ళప్పుడు అప్పుడు డబ్బులు ఇత్తాడం డు మన ముందు డబ్బులుతో పెట్టుకోవడానికి
పెద్దగావా
ఎందుకే చూడు డబ్ ఇలా నేను ఇంకా ఏంటి మాములుగా మనకి అది ఏంటది ఇంటర్నేషనల్ దాండి ఆ యాప్
ఉహ్
అందులో డబ్బులు ఎలా చూపింది అనుకున్నావ్. వేరేలా చూపిత్తందా ఆ డాలర్స్ లో చూపిత్తుందా మంచిదేర బాగ చెప్పి వెనక్కి వచ్చేసాను. దొరికివన్నీ ఇలాంటివే దొరికితై
నిజంగానే దీన్ని అడిగితే అన్ని చూసం చెప్పుకో ఆ లేదండి మిషన్ వచ్చి అనుకో అన్నా అన్నాను అనుకో ఇంకా ను అ నువ్వు ఇంకా ఓక్ ఒక లాంగాకి పది రూపా వల్ తీసుకున్న నెలలో లక్షదికారు అయిపోతాం అని చెప్తుంది అది అహ్
అవును ఉ
ఈ ఏ అడిగే మా అమ్మన్ నున్నక్ ఇంకా స్కర్ట్స్ హైడ్ పిన్ని వాటిలిని షార్ట్ చేత్తను అయితే నేను ఏంటిది క్లాతులు తీసుకొత్తాను స్కట్స్ నేను బయటి కెళ్ళి అమ్ముకొచ్చెతాను అంటంది.
అహ్హ్హ్ ఇది ఇంకా బావుంది కదా ఐ ఐయే బావుంది కదా అహ్
అలా ఉంది హ్ నా బతుకు నా బతుకు అలాగ అయిపోయింది ఆకరికి వినిపిత్తంద
ఉ
అలాగా అయిపోయింది ఆకరికి ఏంట్ర దేవుడా అనిపించింది. ఏదన్నా వెతుకుందాం వెతుకుందాం వెళ్తనేమో అది ఇంకా మళ్ళీ అసిసి ఇది పడింది. చెప్తున్నాడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల ఏమో ఎక్కట్లేదు నాకు అది వీడియో చూసాను కానీ ఎక్కట్లేదు. అది బ్రెయిన్ లోకి సరేలే కొంచెం మళ్ళీ బ్రెయిన్ని కొంచం కొంచెం ఫోకస్ అన్నప్పుడేసి ఇవ్వాలి రెండు రోజులు మిగు పంపి చ్చన్ దన్నన్ని చూతున్నాను
ఉ జుమ్ముకా ఏమొ
ఈ బుక్స్ అట్టుకెళ్ళి అక్క మోకాన్ని పడేస్తా
మా అమ్మ ఏమంటంది ఆ మా అన్నయ్య అంటున్నాడు మళ్ళీ లావు అయిపోద్ధి అహ్ ఏంటి అక్కడికి వెళ్ళాక నేను అలాగే జిమ్ లో జాయిన్ అయ్యాక తర్వాత మానేసాక లావు అయిపోయా నేన అదిలావయిపోద్దని చెప్పి అంటంది మా అమ్మ
ఉహ్ ఏదైనా చేసి చేసి ఆ